నమస్తే అండి
నమస్కారం చెప్పండి
హలో
హలో నమస్కారం అండి చెప్పండి హలో
మనం హలో
వాయిస్ వినిపిస్తుందా అండి క్లారిటీగా
వినిపిస్తుందండి నా మాటలు వినిపడుతున్నాయా
ఆ ఆ ఓకే అండి
మనం ఈ రోజు రోజువారి జీవితం గురించి మాట్లాడుకుందామ అండి
ఆ సరేండి
ఓకే మీరు యూజువల్గా ఎంత క్ లేస్తార అండి
అంటే చెప్పలేనండి ఒక రోజు ఫైవ్ థర్టీకి లేస్తా ఓ రోజు నైన్ థర్టీకి లేస్తాను క్లాసెస్ ఉంటే త్వరగా లేస్తాను లేకపోతే కొంచెం లేట్ అవుతది అండి అలా ఏం లేదండీ
అంటే పర్టిక్యలర్ టైం అంటూ పాటించరు ఏదో ఒక టయానికి లేయాలి
ఆహా వర్క్ ఉంటే తొందరగా లేస్తాం అన్నమాట వర్క్ లేకుంటే లేట్ గా లేస్తాం
ఓకే అంటే డిపెండ్స్ ఆన్ వర్క్ మీరు ఎప్పుడు లేయాలి అనేది డిసైడ్ అవుతారు అన్నమాట
ఆవును అలాగే మనం పడుకుండే దాన్ని బట్టి డిసైడ్ అవుతది అనమాట నైట్ ఏ టైం స్లీప్ కెల్తామని
ఓకే
త్వరగా పనుకుంటే త్వరగా లేస్తాం లేకుంటే లేట్ అవుతుంది
ఓకే అంటే ఇన్ అవర్స్ స్లీప్ స్లీప్ అని చెప్పేసి మెయింటైన్ చేస్తారా
ఆ యా సెవెన్ అవర్స్ ఖచ్చితంగా పనుకుంటాను
సెవెన్ అవర్స్ పడుకోవడం మంచిదే గాని మరి టైమ్ తోపోయి పడుకోవడం మంచిది కాదు కదా
అదే అండి చేంజ్ చేసుకోవాల
అదే డైలీ ఒక అంటే
ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి మార్చుకోవడానికి
మార్చుకోవడానికి ఏముందండి ఈ టై అంటే తొందరగా తిని తొందరగా పడుకుంటే పొద్దునే తొందరగా లెగోచ్చు
కొన్నిసార్లు పడుకుంటే నిద్ర రాదండి అది ప్రాబ్లం
అంటే డైలీ మనం ఒకే టయానికి అలవాటు చేస్తే మన బాడీని అంటే మన బాడీ కూడా అదే టయానికి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఈ రోజు నైన్ థర్టీ టెన్ కి ఎగ్జాక్ట్ గా పడుకొ నేస్తే మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కి ఈస్ గా లేయొచ్చు అనమాట మనకి స్లీప్ సైకిల్ అక్కడికి అయిపోతది
ఆ
అంటే పొద్దునే లేచి మరి నేను ఏం చెయాల అని అడగద్దండి అంటే అదొక గుడ్ హ్యాబిట్ అనమాట అంటే టైం కి పడుకోనీ టైంకి లేగటం
ఏం చేస్తారండి మార్నింగ్
నేనైతే యూజువల్ గా మార్నింగ్ పొద్దునే ఫోర్ థర్టీకి లేస్తానండి అంటే డైలీ రొటీన్ అనమాట మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఆ నార్మల్ గా బ్రష్ చేసి అంటే యోగా చేసుకుంటాం అనమాట ఒక వన్ అవర్ యోగా చేసిన తర్వాత ఇంకా నార్మల్ టిఫిన్ కి వీటికింతా రెడీ చేయడం ఇలా అయిపోతుదండి మరి మీరేం చేస్తారు లేవుగానే వాక్ కి వెళ్తారా
లేదండి లేచి ఈవినింగ్ టైమ్ లేదా నైట్ టైమ్ సే వాకింగ్ కి టైమ్ దొరకల నేను లేసేదీ లేట్ కాబట్టి టైం ఉండదు
ఓకే సో లేగ్గానే కాలేజ్కి వెళ్ళిపోవడం
ఫ్రెష్ అవడం ఏదన్నా వర్క్ ఉంటే అంటే పెయింటింగ్ వర్క్ ఏదన్నా ఉంటే చేయడం కాాలేజ్కి పోవడం
ఓకే అంటే ఇంట్లో అమ్మకి హెల్ప్ చేస్త
అంటే నేను ఇంట్లో లేనండి బయట హాస్టల్లో ఉన్నాను
ఓకే హాస్ అంటే టెరెస్ మీద ఉన్నా వాక్ చేస్తున్నా అంటే ఊర్లో ఉన్నారేమో
ఏ లేదు హలో
అదే పైన వాక్స్ ఉంటే ఊర్లో ఉన్నారేమో అనుకున్న
ఆ లేదు లేదు ఇక్కడే హాస్టల్లోనే పైన
ఓకే మామూలుగా
యోగాతో పాటు అంటే మాది కాలేజ్ కాదండి నాది కాలేజ్ అయిపోంది ఆ ఇన్స్టిట్యూట్ అనమాట వాళ్ళు రే ఏ టైం క్లాసులు ఉన్నాయని ముందు రోజు పెడతారు అనమాట టైం టేబుల్ టైం టేబుల్ బట్టి ఫాలో అవుతాం
ఓకే ఉం
వాళ్ళు త్వరగా క్లాస్లు ఒక్కొక్కసారి సిక్స్ థర్టీకే ఉంటాదన్నమాట క్లాస్ ఎర్లీ మార్నింగ్
ఏది
ఫైవ్ థర్టీకి లే లేస్తాను అనమాట క్లాస్ లేకపోతే లేట్ గా లేస్తాను
ఓకే అంటే డిపెండ్స్ ఆన్ క్లాసెస్ మీరు లేస్తారన్నమాట లే ఓకే ఓకే
ఆ
హ సరే అండి
ఇంకా వెళ్తారా అండి మీరు
జిమ్ కి లేదండి ఇంట్లోనే నార్మల్గా అంటే యోగా అరోబిక్స్ అంటే ఇలాంటివి చేస్తుంటా ఏదో డ్యాన్స్ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఈవినింగ్ టైమ్స్ అలా పొలాల్లోకి వాక్ వెళ్తాం మేం పల్లెలో ఉంటాం అనమాట సో వాక్ వెళ్తాం అనమాట ఈవినింగ్ టైమ్ హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అంటే టైమ్ని బట్టి అంటే కొంచెం టైం ఎక్కువ ఉంటే ఎండ తక్కువ ఉండి టైమ్ ఉంటే వెళ్తాము వన్ అవర్ లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా కమలము
ఊర్లో ఉంటే మేము వెళ్తాం అండి వాకింగ్
అంటే అదొక బాడీకి మనం ఎట్లన్నా కొంచెమన్నా ఎక్సర్సైజ్ ఇవ్వాలి ఎక్సర్సైజ్ చేయాలి కదా దానికనేసి రోజు వెళ్తాం అనమాట
ఆ
ఇంకా
యోగా అన్ని చేస్తున్నా అంటే డైట్ కూడా మంచిగానే మెయింటైన్ చేస్తుంటారా
ఫుడ్ మీద ఎంత కంట్రోల్ పెట్టుకున్నాదమన్నా ఫుడ్ దగ్గరికి పోతే మాత్రం అసలు కంట్రోల్ అవ్వలేకపోతున్న అండి అంటే స్వీట్స్ ఒకటి అవాయిడ్ చేయాలి అనుకుంటాను కానీ కొన్ని కొన్ని స్వీట్ దగ్గర టెంప్ట్ అయిపోతాం అనమాట అంటే డైట్ అంటే డైట్ పర్టికులర్ గా ఏం లేదు అంటే రైస్ మాత్రం ఒక్క పూటే తీసుకుంటాం అనమాట రోజులో ఇంకొక పూట అంటే ఏదో మిల్లెట్స్ తో చేస్తున్నది ఏదైనా ఒక పూట ఒక పూట నార్మల్గా టిఫన్ చెప్పండి.
ఇంతే న తినేది మీరు రోజు.
లేదు లేదు త్రీ టైమ్స్ సే అంటే ఒక పూట రైసు ఒక పూట మిల్లెట్స్. వొచ్చేస్తుంది అంటే రాగి ముద్ద ఇలాగా. ఒక పూట ఇంకో పూట ఓచ్చి నార్మల్ టిఫిన్స్ మార్నింగ్ టిఫిన్స్ సుంటాయి. అలాగన్మాట.
అ
రైస్ మాత్రం కొంచం తగ్గిస్తాం అన్నమాట అంటే.
అదే తింటూ ఉంటారా.
అ అది మార్నింగ్ టైమే అయిపోతుంది మార్నింగ్ లేవానే అండ్ చ్చియ సీడ్స్ తాగేసి. ఏవైనా నాబెట్టుకున్నా ఉంటే తినేస్త అన్నమాట బాదం పప్పు గాని ఇలాగా. అంజిర్. ఇలా మార్నింగ్ తింటామన్నమాట అవి. యూజువల్ గా మీరు టిఫిన్ ఎంతకు తింటారండి అంటే లేచిన్ దా టైమిని బట్టి అన్నారు గదా. మాదయితే పొద్దున సెవెన్ థట్టీకే అయిపోతుంది బ్రేక్ఫాస్ట్.
తిన్నాండి తిన్నడం మానేసా వాటేక్కువయిందని.
ఓకే
డైరెక్టు లంచ్ జేస్తా.
బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు అంటే మ నైట్ చాలా సేపు గ్యాప్ పడి ఉంటుంది గదా స్టమక్. నైట్ అంత సేపు రెస్టు లో ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేచినా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లో. ఏ టిఫిన్ అయితే తినాలి కచ్చితంగా.
ఎవరో సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తే బాగుంటదన్నారు ట్రై చేస్తా.
స్ సారీ.
సిక్స్టీన్ అవర్స్సు ఫాస్టింగ్ లో ఉంటే. బాగుంటది బాడీ అని చేస్తు.
ఓహో. అది ట్రై జే.
అంటే మనం తినేదంట అ ఎయిట్. అవరుస్సు.
ఆ అ ఓకే ఏమైనా రిజల్ట్ ఉందా మరి ట్రై చేస్తుంటే.
ఉండే.
చేంజ్ ఏం లేదు.
అక్కడ ఉన్నప్పుడు అలాంటిది ఇంటికేళ్ళిన తర్వాత రోజుకి ఫైవ్ టైమ్ అలా తింటుంటా.
ఓహో అంటే తినే దాంట్లో గూడా మనము అంటే మూ. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తక్కువ తీసుకోవాలన్న. రిమైనింగ్ ఫుడ్డ ఏం తిన కూడా ఏమంత అనిపిస్తుంది అంటే ఫ్యాటి. ఫుడ్ తీసుకుంటా ఆయిల్ ఫుడ్ స్వీట్స్ అవాయిడ్ చేస్తు. ఇంకా కూరలు లాంటివి బాగా తిస్తారు అంటే పీచు పదార్థాలు ఎక్కువ తింటే మనకి హంగర్ అనేది బాగా కంట్రోల్ అవు. అన్నమట. ఆకలేక్కువ వేయకుండా ఉంటది అప్పుడూ. ఆ కంట్రోల్ చేయి ఆటోమేటిక్ గా ఫుడ్ కానీ కొన్ని కొన్ని క్రేవింగ్స్ అయితే. తగ్గదు అంటే తినకుండా గూడా ఏం చేయాలీ లెండి తినే అంటే ఏ. ఎప్పుడుంటామో తెలీదు ఎప్పుడు వెళ్తామో తెలిదు కదా సో అన్ని తినాలి కనీ లిమిట్ లో తింటే బెటర్ ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది అంటే క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ బాగుంటుంది కదా మన బాడీని సరిగ్గా చూసుకుంటే సో అందుకే మీరు కూడా ట్రై చేయండి అంటే రోజు టయానికి లేచి టయానికి తినడం అలవాటు చేసుకోండి
మీకు వీళ్ళేనంత త్వరగా ట్రై చేస్తాను
ఓకే ఉమ్ ఓకే అండి చాలా షేర్ చేస్తారు
మీరు కూడా చాలా ఆలోచించారు మా మేము ఫాలో అవడానికి ట్రై చేస్తాం
ఓకే అండి థ్యాంక్ యూ